హలో హలో
అనా సార్
ఆ ఆ స్రవంతి గారు వినపడుతుందండి బాగున్నారా
ఏం చేస్తున్నారు మేడం ఏం జాబ్ చేస్తుంటారు మీరు
జాబ్ చేస్తున్న
నా వాయిస్ క్లియర్ గా వినపడుతుందా మేడం
ఆ క్లియర్ గా వినిపిస్తుంది
ఆ మేడం మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు మేడం
ఆర్ ఎమ్ పి డాక్టర్ సార్
ఆర్ ఎమ్ పి డాక్టర్ పిల్లలు ఎంతమంది మేడం
ఇద్దరు పిల్లలు సార్
మ్ ప్రజెంట్ మీ ఆక్యుపేషన్ ఏంటి మేడం
బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో
ఉ ఎక్కడ మేడం మీరు లొకేషన్ నువ్వు ఉండేది ఎక్కడ
నేపాల్ లో ఉంటాము ఆఫీస్ బ జాబ్ చేసేదేమో మైపాదడ్ లో ఉండి
ఉ
విలేజ్ ఏమో గుండరాత్ మడుగు
ఉ ఉ ఎక్కడ మేడం సరిగా వినపడలే
మ్ ఇంకా మేడం మీరు అగ్రికల్చర్ సైడ్ ఏమన్నా ఉన్నారా లేకపోతే ఓన్లీ ప్రొఫెషనల్ పరంగా బ్యాంకులో జాబె చేస్తుంటారా
ఒకే పరిగా బ్యాంకు లో జాబ్ చేస్తుంది సార్ మాకు అగ్రికల్చర్ కూడా ల్యాండ్ ఉంది. పొలం ఉంది కౌలు కి ఇచ్చేస్తున్నాం
కౌలుకి ఇచ్చేసు ఎన్ని ఎకరాలు ఉంది మేడం
టూ ఎకర్స్ ఉన్నాయి సార్
ఉ ఉహు ఓకే సారు ఏం బిజినెస్ బిజినెస్ ఆ ఏమన్న జాబ్ హ ఎట్లా మేడం
చాలా ఆరోగ్యదాకగానే చేస్తుంటారు
ఉ
మా దగ్గరకే వస్తూ ఉంటారు మేము కూడా వెలుతు ఉంటాం
ఉ మేడం
వాళ్ళు కాల్ చేయంగానే వెళ్తాము
ఉ అవునా మేడంమ్
ఉ
ఉ పిల్లలు మేడం ఏమేమి చదువుతున్నారు పిల్లలు
పెద్దవాళ్ళు వచ్చిసి థర్డ్ క్లాస్ అండి చిన్న బాబు ఏమో ఫస్ట్ క్లాస్ సార్
మీ వాయిస్ కొంచెం క్లియర్ గా లేదు మేడం కొంచెం గట్టిగా మ నా వాయిస్ క్లియర్గా వినపడుతుంద మీక్ ఇప్పుడు వినపడుతుందిండి
ఆ కొంచం పుల్వం
ఆ మేడం సిగ్నల్ ప్రాబ్లమ ఓకే మేడం మీరు ఏ పండుగలు జరుపుకుంటారు. మేడం నార్మల్గా విలేజ్లో
ఎమన హిందూస్ ప్రకారం అన్ని అన్ని పండుగలు జరుపుకుంటం. సార్ శ్రీరామనమమి ఇప్పుడు ఉగాది. అంటే ఫెస్టివల్స్ ద రాస్ సంక్రాంతి అన్ని ఫెస్టివల్ ఉంటయ్ సార్
అన్ని ఫెస్టివల్ ముఖ్యంగా ఏది బాగా జరుపుకుంటారు మేడం.
ఎక్కువ ఏమో మన దసరా అ పండ్ కద సార్ దసరా ఎక్కువ ఫెస్టివల్ చేసుకుంటం. దసరా సంక్రాంతి బాగా భారి ఎత్తున చేస్తం అన్నమాట
ఉ ఇంకా అది పెద్ద పండుగలాగా చేసుకుంటారా మేడం. అందులో ఏమైనా పిండి వంటల్లో ఎక్కువ ఏది ఇష్టపడతార అటు
సంక్రాంతికి ఏమో ఫేమస్ బాగా తెలంగాణ ఫేమస్ వచ్చేసి సకినాలు చేస్తాం. సార్ ఎక్కువ సకినాలు, అరిసెలు, గరిజెలు లడ్డూలు. అన్ని రకాల ఐటమ్స్ ఇస్తాం కానీ మెయిన్ సంక్రాంతికి వచ్చేసి సెకినాలు సర్
ఓకే మేడం ఇంకా అటు నాన్ వెజ్లో ఏం స్పెషల్ మేడం అటు
జ్ లో మాత్రం తెలంగాణ కాటికి ఆ చికెన్ నాటుకోడి అంటే ఇ మటన్ కర్రీ ఇది ఫేమస్ సర ఎక్వ మటన్
అే రొయ్యల్ మేడం ఫ్రాన్స్ ఏమ చేస్తారట్టు ఎక్కువ లేకపోతే ఇవి తెలంగాణ ఓన్లీ మటన్ చికెన్
మటన్ చికెను చాపలు ఎక్కువ ఫ్రాన్స్ ఎక్కువ తినారు మన తెలంగాణలో ఎక్కువ హైదరాబాద్ సైడ్ ఫ్రాన్స్ తింటారు సార్ కొ కొన్ని విలేజెస్ లో ఎక్కువ ఇష్టపడ ఉంటారు వాళ్ళు
అ ఇప్పుడు బ్యాంక్ లో మీరు జాబ్ అంటే సేల్స్ పొజిషన్ లో ఉన్నారా లేకపోతే ఏదైనా సిటింగ్ పొజిషన్ లేకపోతే ఏనా మేనేజ్మెంట్ పొజిషన్
అంతే మొత్తం అన్న చేయాలి సా సేల్స్ చేయాలి సిట్టింగ్ ఉంటంది అన్ని వర్క్లు ఉంటాయి
అంటే ఇప్పుడు సేల్స్ అంటే సుమారులు ఏమన్నా మంత్లీ టార్గెట్స్ అట్లా ఇయర్లీ టార్గెట్స్ ఏమైన్నా ఉంటాయా మేడంమ్
ఉంటాయి సార్ మంత్లీ టార్గెట్స్ ఉంటాయి మాకు
సుమారు ఎంత మేడం సుమారుగా ఎంత చేయాల్సి ఉంటుది ఒక మంత్ ని
మాకు ఒక ట మంత్లీ టార్గెట్ వచ్చి టూ ల్యాక్స్ ఉంటుంది సార్ ఒక మినిమం ఒక ఫిఫ్టీ థౌజండ్ చేసినా ఏం కాదు
దీన్ని ఇప్పుడు జాబ్స్ మేడం ఇప్పుడు ఇందులో ఉన్న పో పై పై పొజిషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుందా మీరు ఇట్లా చేసుకుంటూ వెళ్తే
ఆ ఎక్కువ మన టార్గెట్ అని రీచ్ అవుతా ఉంటాయి పొజిషన్స్ చేంజ్ అవుతా ఉంటాయి సార్
అంటే లాస్ట్ క మీకున్న క్వాలిఫికేషన్ బట్టి ఏ పొజిషన్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది
క్లస్టర్ హెడ్ కూడా క్లస్టర్ మేనేజర్ పొజిషన్ రావచ్చు సార్
క్లస్టర్ మేనేజ్మెంట్ అంటే సుమారు ఎంత ఉంటుంది మేడం దానికి శాలరీ లీస్ట్లో
కష్ట మ్యారేజ్కి వచ్చి సుమారుగా మనకి లక్ష రూపాయలు ఉంటాందిార్ సాలే
లక్ష రూపాయలు రీజనల్ మేనేజరా మేడం రిలేషన్షిప్ మేనేజర్ హ
చెప్ప పెట్కి వెళ్తా ఉంటే వెతారు
అంటే ఇప్పుడు ఇయర్లీ ప్రమోషన్సా మేడం అది ఏదన్నా ఇన్ని సంవత్సరాల కన్ని మంత్స్ కా లేకపోతే ఎన్ని సంవత్సరాల కనీ ఉంటందా మేడం
టైమ్స్ ఇ్యర్లువాల్స ఉంటంది సార్
అవునా మేడం సార్కి ఎంత వస్తుంది మేడం మంత్లీ శాలరీ మరి సుమారుగా
అయిే మాకు ఎయిటీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఎయిటీన్ థౌజండ్ నుంచి ఒక ట్వంటీ త్రీ వరకు రావచ్చు త టార్గెట్స్ పట్టి ప తస్త
మీ ఊర్లో అమ్మగారు నాన్నగారు మేడం ఏమనా వ్యవసాయమా లేకపోతే ఏదైనా జాబా లేకపోతే నార్మల్గా డైలీ వైజ్ వర్కర్స్ చేస్తుంటారా
మా అమ్మగారు నాన్నగారు వచ్చేసి అమ్మ వాళ్ళేమో మిషన్ కుడుతూ ఉంటారు ఎక్కువ బట్టలు బిజినెస్ ఉంటారు సార్
వాళ సుమారుగా ఎంత సంపాదించగలుగుతారు మేడం
మంత్లీ తక్కువే ఉండది సార్ వాళ్ళకి మంత్లీ ఒక ఫైవ్ థౌజండ్ అలా వస్తుంది
మీ రిలేషన్స్ మేడం అంటే బంధువులు కానీ మీ తోబుట్టులు ఎంతమంది ర
నాకు ఒక అక్క ఇద్దరు అన్నయిలు ఉన్నారు
హు వాళ్ళు ఏమన్న చేస్తారా మేడం జాబ్స్
అందరు బిజినెస్ే అన్నయిలు వచ్చేసరికి బిజినెసే చేస్తారు బట్టల బిజినెస్ చేస్తారు పెద్దన్నయ చిన్నన్నయ అక్క కూడా వచ్చేసరికి బిజినెస్ చేస్తాసి ఇగ మేషన్ కూడా కుడుతూ ఉంటాది మా అక్కయ్య
హు వాళ్ళు ఎంత సంపాదిస్తారు మేడం సుమారు
మంత్లీ ఒక టెన్ థౌసండ్ అలా ఎయిట్ థౌసండ్ బిలోనే ఉంటుంది సార్
అంటే వాళ్ళు సొంతూరులోనేనా మేడం ఎటన్నా వృత్తిరీత్యా బయటికేళ్ళి ఉంటున్నారా
సొంతూరు లోనే ఉంటారు కానీ ఇగ బిజినెస్ కి పక్క ఊర్లకి వెళ్తూ ఉంటారు మన అక్కయ్య వాళ్ళు అయితే వెజె ద్వారా వెళ్తా ఉంటారు ఒక కారు గాని ఆటో గాని దాలా బట్టలు వేసుకొని ఊరు ఊరు తరడం వల్ల అట్లా బిజినెస్ చేస్తారు అక్క వాళ్ళు అ ఈ అన్నయ్య వాళ్ళయితే ఇగ బైక్ మీద వెళ్తారు టీవీఎస్ బైక్ ఉంటది
హు మంచిదే మేడం వాళ్ళు సుమారు రోజు మీద ఒక టూ థౌజండ్ అట్లా ఎర్న్ చేస్తారా మేడం
ఇగ సీజన్ బట్టే ఉంటది సార్ సీజన్ లేనప్పుడు ఏమి ఉండదు తక్కువే వస్త
మ్ హు ఇంకా మేడం మీరు ఇంటి దగ్గర ఏమన్నా ఆల్టర్నేట్ బిజినెస్ ఏమన్న ఏర్పాట్లు చేసుకున్నారా మేడం ఓన్లీ ఈ జాబెనా ఇంకా
ఆ సార్ నేను తావేల కూడా చేస్తూనే ఉంన్నా కోఆర్డినేటర్గా
అవునా మేడం ఇంకా అంటే మా నాకు బిజినెసెస్ అంటే ఏమన్నా
బిజినెస్ అంటే బట్టలు కూడా నా బట్టల బిజినెస్ కూడా రన్ చేస్తూ ఉంటాం సార్ మా మ అత్తయ్య గారు కూడా మిషన్ కుడుతూ ఉంటారు
ఊ అంటే మేడం మీరు మరి అక్కడ మ మైబ్ బ మా ములుగా విలేజ్ నుంచి వచ్చినోళ్ళు కదా మీకు అగ్రికల్చర్ సైడ్ నుంచి ఎందుకని ఆ ఇష్టంగా ఉన్నారా లేరా
ఇష్టమే ఉంది సార్ ఇష్టంగానే ఉన్నాం సార్ అగ్రికల్చర్ అదే మెయిన్ కాదా సార్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో
హు ఒకవేళ మేడం మీరు అగ్రికల్చ ల్చర్ గా వైపు వెళ్ళాలనుకుంటేఏమన్న జాబ్ మానేసి అగ్రికల్చర్లో ఏ విధానాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడతారు మేడం వ్యవసాయపరంగా
వరి పొలాము ఎక్కువ మనకి ధాన్యం అవస రం కదా సార్ వరి పొలాంగానీ నాటు కోళ్లు పెంపకం కానీ
హు మ్
ని ఎంస్టాగ్రామ్ అవసరమా ఇప్పుడు ప్లాస్టిక్ సామాన్ పెట్టుకో ఎం తిసుకోవచ్చు మళ బర్రెలు ఎన్ని ఉన్నాయి అవ్వ మిల్క్ బ మిల్క్ బాగా
అవును మేడం
ఎక్కువ ఎంజాయ్ చేయలేమ్ సాలరీ బేస్ మీద బిజినెస్ పరంగా ఎక్కువుగా
హ్మ్మ్ సేంద్రీయ వ్యవసాయం గురించి మీరు చెప్పమంటే ఏం చెప్తారు మేడంమ్ మీకు తెలిసిన విషయాలు ఒక నాలుగు విషయాలు చెప్పండి ఏదైనా
ఎమ్ లెద్ వ్యవసాయం అంటే
హ్మ్మ్ మేడం
సేంద్రియ వ్యవసాయం వ్యవసాయం గురించే గా
ఆ సేంద్రియ వ్యవసయం అంటే మన ఆర్గానిక్ కు సంబంధించి మేడం ఊ దాని గురించి ఏమైన్నా ఐడియా ఉందా మేడం అంటే సేంద్రియం అంటే ఇట్ల నార్మల్ పెస్టిసైడ్స్ లేకుండా పండించడం కదా ఇంతకు ముందు మీర్
నేనేం చేయలే గని మా పెద్దవాళ్లు పండించి ఉండచ్చు సార్
హ్మ్మ్ అదే లేండి మేడం ఎక్కువగా సేంద్రియం అంటే ఏ ఏ పంటలో వాళ్ళు ఎక్కువగా ఇష్టంగా ఉండేవాళ్ళు
ఎక్కువయితే వరి పొలం అయితే వేసి చాల మామయ్య
హ్మ్మ్
ప్రెసెంట్ మేం విలేజ్ లో ఉంటున్నాం కాబట్టి ఎక్కువ మిర్చి పంటలు మొక్కజొన్న పంటలు వేస్తున్నాము
చేస్తోనా మొక్కజొన్న కూడా ఎకరలు లెక్కే చేస్ స్తారా మేడం దిగుబడి ఎంత వస్తుంది సుమారు ఒక ఎకరానికి
అలా సార్ పెట్టుబడి పెట్టిన దానికి కొంచెం లాభమే ఉంటుందంట మొక్కజొన్న
హ్మ్మ్
అ పో అద ఇప్పుడు మిర్చి పంట వైసా గా కొంచెం నష్టపోతున్నాయి సార్ రైతులు మిర్చి పంటలు ఎం సంవత్సరం సార్ ఇది రూరల్ ఏరియా తనేపోదల్ వె రు అందుడంాల
హ్మ్మ్ నీకోలేతుమే మందులు వాడటం వల్ల నష్టపోవలసి వాస్ ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఓకే